ఏం చేస్తున్నారు తిన్నారా
హలో ఆ అక్క ఏం చెస్ ఆ తిన్నాము మీరు
తిన్నాం ఇంకా మా వారు వస్తే పడుకోవడమే
ఇంకా రాలేదా
అంటే డ్యూటీ ఉందా
ఓహో అంటే సర్టెన్ టైమింగ్స్ అని ఉండవు కదా ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేస్తారు కదా వాళ్ళకి
అవును
ఆ ఇప్పుడు టూ డేస్ మొన్న మార్నింగ్ నుంచి ఈవెనింగ్ ఉంటే ఇంకో టూ డేస్ ఆఫ్టర్నూన్ ఉంటే నైట్ దాకా ఉంటుందా
ఆ మాకు ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ టైం వరకు మధ్యాహ్నం ఒంటి గంట
ఆహా
ఆ టైం నుంచి ఇప్పుడు పది వరకు అదే వస్తారేమో అని వెయిట్ చేసి చేద్దాము అనుకుంటే అక్క ఫోన్ చేస్తే ఇది పది నిమిషాలు పడుతాది అన్నాడా
ఆమ్ హా
ఇంకో అంత లోపల ఒక కాలు అయిపోతాది లెండి
అంతే లే
ఆమ్ ఇంగేం చేస్తున్నారు ఏంది సంగతి
ఇంకా ఏం చేయలేదండి అక్కడ పక్క పక్క వాళ్ళతో నైబర్స్తో ఉంటారా
ఆ ఉంటారు
గేమంటే మాకు అలవాట్లేదు కదా ఆ చిన్నప్పటి నుంచి హాస్ టెల్ లో ఉండడం అలవాట్లేదు గదా
హమ్
ఇంకొకదాన్నే ఉండాలి
సిటీలలో అయితే అసల పక్కింటి వాళ్ళు వాళ్ళు ఉన్నారో పోయినారో కూడా తెలియదు అట్లా అసలు పట్టించుకునే పట్టించుకోరు
ఇక్కడ కూడా అంతే కానీ మన
హమ్ అక్కడ అన్ని ఉంటాయా సూపర్ మార్కెట్ వెజిటబుల్స్
ఆహా సో ఏముండవు ఏముండవు బయట ఒక కొట్టు ఉంది ఆ కొట్టులో మాత్రమే అన్ని దొరుకుతాయి
ఆహా
అంటే రోజు మార్చి రోజు కూరగాయలు వస్తాయి
ఆమ్ హా ఒకవేళ మీరు వెళ్ళాలంటే టౌన్ లోకి వెళ్ళాలంటే చాలా దూరమా
ఆ పది కిలోమీటర్లు పదా అయిదు కిలోమీటర్లు అట్లా పోవాలి
ఆహా హ్మ్
మేము ఉంది జన్కుల అయితే అక్కడ ఉ హాస్పిటల్స్ ఉన్నయి టెంపుల్స్ చర్చు మసీదు అన్ని ఉన్నయ్ ఒక ఊర్లాగా ఊరు గాదు అంటే అట్లా
హ్మ్ ఇక్కడెం లేవు అంటే ఒక్ ఒక గుడి మాత్రమే ఉంది ఆ గుడిలోనే అన్ని దేవుళ్ళు ఉన్నారు అన్మాట్
ఆహా ఆ
అహా ప్లా మాకు ఇక్కడైతే ఏం లేవు బయటకెల్లాల డే ఒక వన్ ఓ రెండు కిలోమీటర్లు అట్ల పోతే ఉంటాది మాకు సత్రస సత్రసాల అనేసి అన్ని అన్ని అక్కడే గుళ్ళన్నీ ఈ వెంకటేశ్వర స్వామి ఇంకా బ్రహ్మదేవుడు శివుడు హలో
ఆ ఆ చెప్పండి
ఈ వెంకటేశ్వర్స్ స్వామి బ్రహ్మదేవుడు శివుడు ఇంకా ఆంజనేయ స్వామి
అందరు ఒకే టెంపుల్ లోనా
ఆ అందరూ ఒకే దాంట్లోనే ఉన్నారు ఇంకా పక్కనే కృష్ణానది
ఓ కృష్ణనది
హ్మ్
బాగుంటది హ్మ్ హు
ఏమంటే ఒకరే ఉండాల
ఆ పొద్దు ఓదు
ఒక్కరే నా
కానీ తప్పదు అలవాటయిపోతాది
ఆ కొన్ని రోజుల్ చాలా కష్టం అక్క మనం ఎందంట్ ఫ్రెండ్స్ తొ ఉండి తిరిగి బాగుంటాం కద సడన్ గా ఒకరున్డాలంటే కష్టం
అవును
కానీ తప్పదు ఇంకా కొన్నాళ్ళు ఒక నెల నెల అట్లా ఇబ్బందయితాది
హ్మ్ తర్వాత అర్ధమైయితీ అలవాటయిపోతది
అలవాటయిపోతది అందులో ఇంకా మనం జనాల్లోకి పోయి ఉండాలన్నా ఉండలేం
ఉండాలేం నిజం ఆ సడన్ గా ఒక్కరమ్ ఉండి అందరిలో వుండాలన్న ఉండలేము
ఆ కొంచెం మొహమాటాలు ఎక్కువైతాయి ఇంగా
అప్పుడు వాళ్ళేమో ఉండడం ఇష్టం లేదేమో
ఆ నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఎక్కువ ఉండను ఇక్కడికే వస్తా ఇంక ఎందుకంటే మాకు ఇట్లా అలవాటు అయిపోయింది మేమిద్దరమే ఉండడం. అది అలవాటయిపోయింది. కానీ తప్పదు ఇంకా ఏందిద్దాం
ఊమ్మ్ సరే అక్కడ వాళ్ళు వెహికల్స్ అన్ని వాళ్ళవి వాళ్ళే ఇస్తారు.
అంటే బండ్ల అంటే ఏం లేదు
అంటే? జీప్ లాగా కొన్ని అరేంజ్ చేసి పెట్టింటారు కదా
ఇంత ముందు వీళ్ళు బాగా ఉచితంగా ఇచ్చే వాళ్ళ అనమాట.
ఆహ
ఇప్పుడు డబ్బులు పెట్టేసినారు, డబ్బులు పెట్టేసినారు.
ఆ
పిల్లలకి స్కూల్ బస్సుకి డబ్బులు పెట్టారు.
ఉ బస్ సపరేట్ బస్ ఉండదా దానికి?
అదే స్కూల్ బస్సు
ఆహా కాదండి ఇప్పుడుడే ఎంప్లాయీస్ ఉంటాయి ఎంప్లాయీస్ ఉంటారు కదా.
ఆ
కరెక్ట్ వాళ్ళకి ఇప్పుడు టౌన్ కి, టౌన్ కి వెళ్ళాలిను కొకుండా వెహికల్స్ ఉండవ్
ఆ వారంలో రెండు రోజులు పెడతారునమాట మంగళవారము, గురువారం పెడతారు.
అది ఫ్రీగా ఎల్తా వస్తా ఉంటా గాని
ఆహా పది రూపాయ దానికి కూడా పది ఇప్పుడు అమౌంట్ పెట్టారు. పదో, ఇరవైయో పెట్టారు.
ఓహో య నాలనా డబ్బుల్ నాలన డబ్బులు
అవును డబ్బులు లేంది అసలు బయటికే పోలేముబ్బా
అ హ్హ్హ్హ్ ఒకప్పుడు ఐదు వందలు వేయ్యితో బాగా మంచిగా వెళ్ళేసచ్చు వాళ్ళము ఇప్పుడు ఐదు వేలు, పదివేలు
మ్ డబ్బులు లేంది అసలు బయటికి ఎం ఎంత లేదన్నా ఎంత చూసి చూసి పెట్టినా కూడా
ఐదు వేల అయితాంది ఈజీగా
ఖచ్చితంగా ఇద మేమ ఏమి జస్ట్ బయటికి అట్లా పోయి అట్లా రావాలా? అయిపోతది వెయ్యి రూపాయలు అయిపోతది.
ఈజీగా అయిపోతాంది డీమార్ట్కు పోవాలా
ఆ ఖచ్చితంగా అయిపోతది ఐదు వేలు దగ్గర ద
ఏహె ఏ ఊరు అయితాదక్కా
మనమేమి ఇంగా చేయి పెట్టాల్సిన అవసరం ఉండదు గద
ఉ మళ్ళీ ఆ తీసుకున్నట్టు కూడా కొన్ని ఉన్నుంటాయి కానీ బిల్ మాత్రం ని ఉంటుంది
అవును
డిమార్ట్ కు పోవాలన్న భయం అయితది.
కానీ
ఆ అన్ని దొరుకుతాయి కాబట్టి పోతాను ఇప్పుడు మనం రెండుగా ఆ రెండు వస్తువులు కనిబెడతాం కానీ రెండు కొనుకొని రాము స్ట్రాటజిస్ వల్లబ్ హై ఆ మనకు బియ్యం కావాలనుకో వాళ్ళు బియ్యం యాడో లాస్ట్ లో పెట్టింటారు మనం లాస్ట్కిపోవాలంటే ఇవన్నీ చూసుకోవాలా ఇంగ ఇవి కూడా కొనేసుకు ఆ కొనుక్కుంటాము
అవును
ఇట్లా జరుగుతాయ్
మొన్నహ ఏం లేదు మేము నలభై కిలోమీటర్లు దాటి సరుకులుకి పోయామమ్మా
ఓ హొ హొ హొ నలభై కిలోమీటర్లా ఆ
పోయాము ఇంకొచ్చేసరికి బిల్లు వాచిపోయింది అసలు నాలుగు వేల ఐదు వందలు ఏమో అయింది
చూడు అట్లా అయికావు మ్ అన్నీ చీప్ డీమార్ట్ చీప్ అంటారు కానీ ఏముండదు అన్ని
మళ్ళడ స మళ్ళడ సరుకులు వచ్చినయ్ రెండు బ్యాగులకే నాలుగు వేల ఐదు వందలు
ఆ అదే చెప్పు ఇప్పుడు ఆడ బిల్లు తీసుకునే కూడా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తది కానీ ఇంటికి వచ్చి చూస్తే ఇన్ని కొన్నేనా కొన్నే ఇంతనా అనిపిస్తది మాతైతే
మ్
మ్ ఏవయినా అంతే తీసుకున్నప్పుడు బాగా నచ్చుతాయి ఈవెన్ బట్టలయినా ఉంటాయి తీసుకున్నప్పుడు బాగుంటాయి ట్రయిల్ వేసినప్పుడు కూడా బాగుంటాయ్
ఆ
ఇంటికోచ్చి చేసుకుని చూస్తే టైట్ అన్న ఉంటది లూజ్ అన్న ఉంటది
అవును
మ్ ఎందుకో మరి
ఇంకంతే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కాబట్టి
మ్ ఆళ్లు లైట్ టింగ్స్ అన్ని మంచిగా పెట్టింటారు బా అట్రాక్టివ్ గా కన్ప తాయ్ మనం నార్మల్ లైట్ కావట్టి ఏం కావ కన్పియవు అన్నమాట ఆడ నచ్చింది ఇడికి వచ్చిన తర్వాత నచ్చదు
ఆ
మ్
ధార్ల కిందేమో బాగా కనబడతాయి
ఆ ఆడబల్ కన్పడతాయి నిజంగా అంత
ఇప్పుడు ఇదైనా అంతే కదా బట్టల షాపులో అయినా అంతే ఏవైనా అంతే
బట్టలంతే బ్యాంగిల్స్ అంతే ఇంకా బ్యాంగిల్స్ షాప్ లో క్కడ లైటింగ్స్ అట్లా ఉంటాయి
హ్మ్
అడ నచ్చుతాయ్ ఇంటికొచ్చేస్తే నచ్చవు
ఇంటికి వచ్చి చూస్తే ఇవేనా మనం తీసుకునేది అన్పిస్తా
ఆ బాగుండదు ఇంటికొచ్చి చూస్తే
ఆ ఇంకా ఇంట్లో వాళ్ళతో చివాట్లు ఎక్కువ
ఆ బాయబడుకున్నా
ఊ తప్ప ఇకేం చేసాం సమాజం కూడా అట్ల అయిపోయింది కాబట్టి
అదె
మనం కూడా ఇంకా దాని ఇంకా తగట్టు పోతా ఉండాలి
ఆ
ఎక్కడలేని వాళ్ళంతా డీ మాట్లు
అబ్బ డి మాట్ ఎప్పుడు చూసినా ఆ బిల్లింగ్ కాంటర్ దగ్గర ఈజీగా వన్ అవర్ పడ్తాది వీకెండ్ లో పోయినా అంటే నార్మల్ డేస్ లో పోయినా అంటే
అవును
ఎందుకో మరి అంత మంది
ఏం చేేస్తాం ఈ డి మాట్లు వడినప్పటి నుంచి వీళ్ళకి వ్యాపారులకి తక్కువ అయిపోయింది ఈ డిస్కౌంట్ లని పెడతారు ఇంకా ఏను
దానిలోకే వెళ్ళే వాళ్ళు సరుకులు పట్టి తీసుకున్నవి అడ తెచ్చుకున్నావి అట్లా కాదు
సరుకులు పెట్టి సరుకులు పట్టి తీసుకోనిపోతే మనకి ఇంకా సరుకులు ఎక్కువ అయిపోతాయి
ఎందోలె ఆ డి మాట్లు అ
మా మామూలుగా కొట్లల్లో అయితే సరుకులు ఒకటి తీసుకొని వచ్చేస్తాం ఏం చూడము
చిన్న చిన్న ఇప్పుడు మాల్స్ వచ్చిన తర్వాత చిన్న చిన్న బట్టల చప్పులు కూడా అంతే ఇప్పుడు మాల్స్ లో వాడు దాని మీద వెయ్యి రూపాయలు ఏస్తే మనం వెయ్యి రూపాయలు కట్టేస్తాం అదే అంగర్లలో అయితే చిన్న చిన్న షాపులు అయితే వెయ్యి రూపాయల్ది ఐదు వందలే అడుగుతారు అమ్మ వాళ్లైతే